బావున్నారా.
బావున్న మీరు బావున్నార
మ్మ్ బావున్నా
ఏం చేస్తున్నారు
ఉహ్మ్ ఊర్ కే పడుకొని ఉన్నా. మీరు హాలిడేనా
ఆ హల్డే ఈ రోజు మాక్కూడా హల్డేనే మీక్
ఆహ్ మాకు హాల్డేనే అందుకే పడుకొని ఉరికే ఉన్నం అట్లా బోరు కొడతా అంటే
హ్మ్ హాల్డే వస్తే చాలు పనుకునేక్ సరిపోతుంది. ఏమన్నా వర్క్ చేద్దాము అని ప్లాన్ వేసుకొనింటాం. అంత వీక్ అంతా కానీ వీకెండ్ వచ్చేళ్కి ఏం చేయం లాస్ట్ కి
ఆ ఇంగా సెలవస్తే ఇంకా ఒక రోజు ఒక గంటలాగా అయిపోతది.
చాలా అసలు ఉమ్ నేనే ఏం లేదు ఇప్పుడే పైకి వెళ్లి చెట్లకి నీళ్ళు పోసేసి కిందకోచ్చి. అట్లా పడ్న.
అవునా
హ్మ్ అసలు స్టూడెంట్ లైఫ్ అంటేనే అంతే ఏమొగదా. లైక్ రాయడం, ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ అంటూ ఏం లేదు లేండి. అబాయ్లయితే బాగా చేస్ స్సల్ అమ్మాయిలు ఏం చేస్తారు. చేసే వాళ్ళు చేస్తా ఉంటారు.
క్కువ్ బయట గూడా తిరగలేరులే అమ్మాయిలు
మనకంతా గర్ల్స్ కి అబ్జర్వేషన్స్, రికార్డ్స్ రాసుకునేకే సరిపోతా ఉంటుంది.
ఆ ఇంగా బయటకి పోవాలన్నా. ఇంగా పేరెంట్స్ పర్మిషన్ ఉండాలా. వాళ్ళు భయపడుత్ స్తారు. బయటకు పంపాలంటే ఇప్పుడున్న సమాజంలో
మ్మ్ అవును అసలు ఏ మేమ్మ్ దార్నాలు జరుతనాయ్ అంటే
అవును
అ మ్మ్ మ్మ్ అసలు ఏందో అస్సల్ ఏం రో అసల్ లైఫ్ ఎన్నో ఫ్లోలో పోతాందాంతే
అవున్ మేం ఏదో అనుకుంటాం, ఏదో అయిపోతాంది.
ఏ ఏ ఏ కానీ కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏమంటే స్టడీస్ మీద అంత కాన్సన్ంట్రేట్ చేరన్మాట హ్మ్ మనకు భయం ఉంట్ టుంది. ఆ ఎక్కడైనా మాక్ సగ్గిస్తే తగ్గిపోతాయేమో అట్ల
ఆ చిన్నప్పుడు అంతా మనం ఇంకా స్కూల్ లైఫ్ లో, అంతా ఒక క్రమశిక్షణతో పెరిగింటాం అనమాట.
మ్ఊ
ఇంకప్పుడు అంటే ఇంగ గురువులు ఏం చెప్ అది చేయడము
మ్ ఉహు
ఎప్పటికప్పుడు అయి పోగొట్టడము
ఊమ్ కానీ ఇవంతా ఈ జనరేషన్లో అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు. అసలు టీచర్స్ నే పట్టి కొట్టేస్తాంటి. చంపేస్తాంటి. వాళ్ళు
అవును
ఊమ్
ఇంక ఇప్పుడు క్రమశిక్షణ అంతా వెళ్ళిపోయింది. అందరిలోనూ బాగా. సమాజం మారే కొద్ది మనుషు ల్లో కూడా తగ్గిపోతాంది
ఉమ్ ఎట్లా బిహేవ్ చేయాల ఎవరితో ఎట్ల ఉండాల అస్ అసలు ఏం లేదు ఈ జనరేషన్ పిల్లలకి ఎట్లా అంటే
ఆ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తా. ఆ మూవీస్ చూస్తా. నేన్ నంచుకునే అట్లా
ఉమ్ మా కాలేజీ లో ఏమంటే ఇప్పుడు ఫల్ అంటే ప్రస్తుతానికి థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్ కొ కొంచెం మంచిగా అంటారు. రీసెంట్గా జాయిన్ అయింటారు కదా ఫస్ట్. సిఎస్ఇ సెకండ్ ఇయర్ అసలు వాళ్ళు డ్రస్సింగ్ స్టైల్ అంటా వాళ్ళు హెయిర్స్ టెల్ అంట అసలు చూస్
ఆ కాలేజ్ కి ఎలా వెళ్ళాలి అలా పోవాల మంచి అట్టయితా
మాకు అసలు జీన్సే అలో లేదు. మేము ఇంతవరకు కూడా ఎప్పుడోసారి టాప్స్ కింద వేసుకొని వెళ్తా ఉంటాం. వాళ్ళయితే ప్రతి రోజు జీన్సే హెయిర్స్ వచ్చి లీవ్ చేసుకుంటా ఉంటారు అట్లే వెళ్ ఉంటా ఉంటరు. కాలేజ్ కి చున్నీస్ వేరు వేసిన మెడకి వేసుకుంటా ఉంటారు. వేసి ఏం లాభం.
చిన్నప్పుడే మంచిగా ఉండ టైం కన్ని చేయడము ఆ యూనిఫాము ఆ షూస్ టై అంట బెల్ట్ అంట
ఉ రెం
అంటే అప్పుడు ఏమంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా ఏం లేకోకుండా అందురు సమానంగావు ఉండా
హ్మ్
ఇంకా ఇప్పుడు ఉన్ మాకే మాకే ఉంది అ నట్టుగా
బిహెవే అవును కొంతమందికి. టటిట్యూడ్ అయితే అస్సలు ఎంత అబ్బా ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ తోనే
ఆహ్ అది చూపిస్తే ఏం మొస్తాదో ఏమో వాళ్ళకి
మ్మ్
తెలిసిన వాళ్ళే పక్కనే బోతాంట్ర్ కానీ నేనేం మాట్లాడాల ఆటిట్యూడ్ తో అస్సల చూడన్ గూడా చూడరు రట్లే
ఆటిట్యూడ్ ఈగో రెండు చానా ఉన్నాయి ఈ జనరేషన్ పిల్లలకి
మ్మ్
ఇది వ్ మ్మ్మ్మ్
అంత చెడు వైపుకే లాగెస్ మ్మ్
మన జనరేషన్ వరకు పర్లేదు బానే ఉన్నింది అంతా. అంటే మనం ఇట్లా లేదు అట్లా లేదు. ఓల్డెన్ డేస్ చా టి ముందు ఆడుకునే ఆటలు గూడా ఆ తాంటి మీ ఆహ్ ఈ వచ్చే ఆటలు గూడా ఆ తాంటి మీ
కప్పుడు చిన్న ఇప్పుడు ఇంకా అబ్బాయి అమ్మాయి అన్రు అట్ల ఏం లేదు. మొన్న అందరు కలిసి బాగ ఆడ్ బాంటంది గా మనం ఒక మంచి క్రమశిక్షణతో పెరిగినామనుకో చిన్నప్పుడు నుంచి ఈ టైమ్ కి ఏం చేయలో అ. ల మనం పెద్దాయినాక అదే ఉపయోగ బడు తది ఇప్పుడొక ఇంటర్వ్యూ లో కూడా పు టైమ్ కు పోడము అలా అలా అడ్రస్
పేది ఫస్ట్ ఎడిట్ కిషన్ పక్కన పెట్టండి, ఫస్ట్ కామన్ సెన్స్ బిహేవియర్ నేర్ చుకోండి
అంటే క్రమశిక్షణ ఉ టే చదువా అం రాదనుకుంట అదే వస్తది అన్నట్టు వాళ్ళు ఇప్పుడేమి ఊరికే చెప్తాన్నారే అనుకుంటాము, కానీ మనకి అంటే ఇంగ జాబ్కి పోయినప్పుడు ఇంటర్వ్యూ పోయిన కూడ అప్పుడు తెలిసి వస్తది. వాళ్ళు ఊరికే చెప్పలేదు ఇలా అని
పేరెంట్స్ కూడా చట్ చేసినార్ లేండి వాళ్ళని అసల్ వాల్ చెప్ చెప్పి అలో రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అ అంతా చెప్తే, వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లే పెరిగింటే వాళ్ళు ఫాలో అయింది. టరు
అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూర్చో పెట్టుకొని చెప్పే వాళ్ళు లేరస్ సలు ఇది ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి.
పేరెంట్సే ఈ జనరేషన్ వాళ్ళ అయింటె ఇంగ పిల్లలు అయితే ఇంగ ఎట్లా అట్లే ఉంటరు వాళ్ళు ఎట్లా ఉంటరు వాళ్ళు అట్లే ఉంటారు. ఉమ్
మ పూర్వకాలంలో అయి తే ఇంగ ప మొత్తం కూర్చో పెట్టుకని ఇలా అయింది, ఇది ఇట్లా మంచి పద్ధతి ఇలా చేయాలి అలా చెప్పేవాళ్ళు అప్పుడు అందరూ మంచిగా ఎవరికైన మంచి గౌరవంతో మా లాడ్డము అలా
ఉమ్ అప్పుడు రెండు మూడు దెబ్బలు కూడా కొడతాన్నారు, ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు కొట్టరు?
ఇంక అప్పుడు చూపుతోనే ఇంకా భయపెట్ సే వాళ్ళన్నమాట
ఆ అవును ఈ జనరేషన్ ఏమన్న చేస్తే ఆ వెనక్కి వేసుకొని వస్తారు అవును చేసినాం ఏమి అని
ఆ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏమైన్నా కొట్టమడి ఇంకా అంటే ఆ పిల్లలు ఏం చేసుకుంటారు
హ
ఒకోలేరు ఇంకా మా ఇంటి దగ్గర ఒక పిల్లడు వాళ్ళ నాన్న ఏదో అన్నాడు అని మందు తాగి చని పోయినాడు ఎవరి ఎలా అంటే రియాక్ట్ అవుతారో
ఆ ఇది చా చోట్ల జరుగుతా అసలు ఇక్కడ చూసినా ఇదే కామన్ అయి ఇని ఏమన్నా అంటే ఏమైనా చేసు కోవడము బెదిరించడము సూసైడ్ వేసుకోవడం వురేకోవడం చాలా కామన్ అయిపోతుంది
అవును
లైఫ్ ఒకసారి వస్తే దాన్ని ఎంజాయ్ చేయ్యాల లైఫ్ సల్ వాల్యూ తిలేనీ
ఇప్పుడు పిల్లలందరూ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు ఏదైనా అయ్యిందా సూసైడ్ సూసైడ్ అదే అదే కారణం ఎనుకుంటుని దానికి సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించారు
అనుకుని వాళ్ళ అదే చేసు కుంటున్నాడు ఇంకా
ఇప్పుడు ఇన్నోళ్ళు ఇన్ని ఏండ్లుగా పేరెంత కష్టపడి చదివచ్చింటారు
హ
ఏంటో వాళ్ళు ఆ తినకుండా రోజులు గడిపిన రోజులు మళ్ళు ఏది అడితే అది ఇవ్వడము అ పక్కరు ప కోసం కష్టపడి బాగా పెంచుతారు ఇప్పుడు వాళ్ళు అలా చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది పేరెంట్స్ కూడా బాగా స
అ వాళ్ళలో కొంచెం ఆలోచ చించల్ పేరెంట్స్ గురించి ఎడ్యుకేషన్ పైన సొల్యూషన్ వెతికితే లేదంటూ ఏమి ఉండదు
ప్రతి దానికి ఉంటది సొల్యూషన్
పీస్ గా వెండి ఎక్కడైనా కూర్చొని ఆలోచిస్తే ఉంటుంది వస్తుంది ఏమన్నా ఐడియా
అ అన్నిటికీ చవే ఏం కారణం కాదు వడ
మా కాలేజీ నుం ఇట్లా చనా చానా జరిగినాయి
అవునా
ప్రతి చోట తిరుగుతూనే ఉంటాయి లో ఇప్పుడు వీళ్ళు కూడా నారాయణ ఆ ఇంకా ఏదో ఉంది
చైతన్ అలాంటి దాంట్లో కూడా ఎక్కువగా జరుగుతుంది
ఆ అసలు ఏం ప్లేజలు ఉంటుందంటే అక్కడ చాలా ప్రెజర్ ఉంటుందంటే ఎడ్యుకేషన్ పైన
ఊరక బట్టీ కొటిస్త వాలగే మ ది అప్పుడుకి మాత్రమే ఎగ్జామ్ లో రాయగలదు అప్పుడు మాత్రం అత్రమే మంచిగా చేయగలదు వాళ్ళకి ఇంకా మంచిగా నాలెడ్జ్ డు ఉంటుంది
హమ్
వాళ్ళు ఏదో మార్క్ మార్కుల కోసం చదివిస్తున్నట్టు ఉంది
మార్కులు ఏం చేసుకోలేము మనకి నాలెడ్జ్ ఉంట అంటే ఎక్కడన్నా గెలుచుకొని రావచ్చు మనం మార్కులు ఏదో కొన్ని వాటిల్లో అడుగుత చతంటే పర్సంటేజ్ ఎంత ఉంటే ఎంత అని
అవునవును అ అదితన్న
అ
మంచి నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా మనం ఆ సక్సెస్ అవుతాం అంటే బట్టి కొట్టి చదితే ఏమొస్తుది అర్థం అర్ధం చేసుకొని చదివితే ఎప్పటికైనా గుర్తుండిపోతుంది వాళ్ళకు కూడా
ఇంకేమండి
చె
ఏం వర్క్స్ లేవా
ఉన్నాయి అది కాదు రాసేవున్నాయి రాయ్ ల
ఉమ్ ఇంకా మండే నుంచి కాలేజా
ఆ పోమండి రేపు ఆదివారం కదండి కేట్లా ఏమన్నా బయట తరిగి పోలే కాాలేజ్ కి
ఉమ్ ఉ సరే అండి అయితే బాయ్
బాయ్